చేదమండి ఉమ్ మీ పేరేంటండి అవునండి సరే అండి మీ సైడ్ ఎండ దెబ్బా ఎలా ఉందండి
మా సైడు ఎండ దెబ్బలంటే మీకు ఎలా చెప్పాలి ఒక్కసారి అంటే ఆ రోడ్డు మీద పోతున్నప్పుడు రోడ్డు మీద పోతున్నాం అనుకో ఫుల్ ఎండ వేడి వేడి గాలులూ
ఉమ్
ఆ రోడ్డు పైన ఒక పెంకు పెట్టి దోశ ఏసినా దోశ అయిపోయిద్ది
అంది
అంతే ఎండలు ఉన్నాయి ఇంట్లో కూర్చుంటే మరి మాకు అన్నం ఎట్లండి తిండానికి
కష్టపడండి
క కష్టపడాలంటే అంటే బయటికి పోవాలి బయట పోవాలంటే ఎండ ఉంది అప్పుడు
యూట్యూబ్ లో చూసి స్కిల్ నేర్చుకోండి
యూట్యూబ్ లో చూసి స్కిల్ నేర్చుకోవాల్లా అంటే మీరు సజెస్ట్ చేయొచ్చు కదా అంటే ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి ఏంటన్నీ
అన్నీ చేయొచ్చు అన్నీ ఏముంది
అన్నీ అంటే కాదు మీరు మీరు స్పెసిఫిక్ స్కిల్స్ నేర్చుకోబట్టే కదా అలా చెప్పేది చెప్ప
ఇప్పుడు మీది బుడై సీది ఎళ్లంమజ్ండీ ఏ ఏ ఫస్ట్ ఏ వేసుకని తర్వాత బీ ఏసుకొన్నీ తర్వాత సీది అదే వెళ్ళాల ఫ్యాన్ ఉండండి ఆ ఫ్యాన్ వెరీఇంపోర్టెట్ అ సీరిల్ నింతే అవ్వదండి అఫ బేసిస్ నుంచి అడ్వాన్సని అడ్వాన్సజ అడ్వాన్ండి
బేసిక్ నుంచి అడ్వాన్స్ పోవాలంటారా
బేసిక్ మీడియం వెళ్ళి మీడియం నుంచి అడ్వాన్స్ వెళ్ అడ్వాన్స్ అని నేర్చుకోవాలండి
అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకోంటారు మీరు సబ్జెక్ట్ క
మీ ఇసుకోండి మీ ఎలా తంపంంతోకోండి వస్త
మీర ఎలా నేర్చుకున్నారు చెప్పండి
నేను ఇంకా నేర్చుకోలేదని నేర్చుకోవాలని చూస్తున టైం
అంటే మీరు నేర్చుకోకుండానే మాకు సజెస్ట్ చేస్తున్నారు ఇలా నేర్చుకోండా అలా నేర్చుకోవలని
సజెస్ట్ చేయలేదండి సజెస్ట్ చేయలేదండి మనం బాగుపడ్ పక్క బాగుపడ్
పక్క వాళ్ళు బాగుపడాలి అనుకుంటారు కదా మీరు
ఏమోనండి
మ్ మీ సైడ్ ఎట్లున్నాయి ఏంటి ఎండలు
ఎండలు చాలా ఉన్నాయండి
చల్లగా ఉందా
అవునండి ఎండ ఉందండి చానా
చాలా ఎండ ఉందా
మ్
మీరు రోజు జిమ్ కి వెళ్తున్నారా
వెళ్లట్లేదండి
మరి మీరు వర్కౌట్ చేయాలి, కొంచెం అంటే హెల్దీగా ఉండాలంటే వర్కౌట్ చేయాలి కదా
అయితే మీ చేతునారండి
మేము రోజు జిమ్ కి వెళ్తామ్ ఉదయాన్నే రన్నింగ్ ఎల్తామ్
కదండి ఇప్పుడు అంటే ఏడ కలుస్తా ప్రొటీన్ పౌడర్దిి సిటీన్ పౌడర్దిి తేడా చెప్పండి
ప్రోటీన్న్ పౌడర్కి
ఎటీన్
క్రియేటిన్ పౌడర్క
ఆ
అంటే మేము అలాంటి ఏం తీసుకోముో మ అత్తం న్యాచురల్ ంటే మ ఉద అ స్పట్ తింటం
ఓం
మళ్ళీ ఈవినింగ్ స్క్రోల్స్ తింటాం.
ఉ
అయ్ ఎక్కువ దినాలి
ఫైవ్ బల్బుస్
ఏ అంత అయితే తినబోదు మీరు ఎక్కువ
సరే అండి
బతాయిది అంత మళ మన ఎత్ ఇష్యూ ఇస్ ఇశూస్తా ఇద
హు
ఇగ్ ప్రాబ్ల
ఆ అ ఏం చేస్తున్నారండి
డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అలా ఏమన్నా
ఉండండి మా సై వాటర్ లేవ్వండి
హు
వాటర్ తింపినండి
దానికి మీరు ఏదో సొల్యూషన్ కడుక్కోవాలి కదా
చుల్ చవన్ పైన్ చేద్దావన్ తెచ్చాడి నిద్ర వస్తుతుందండి నిద్ర వతుందండి
హు
నిద్రపోతున్నా అండి
ఉమ్
మళ్ళీ పొద్దున్న వేస్తానండి వీలు ఉండట్లేదండి
జ
ఆ ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదండి
ఉదయం నిద్ర లేవకూడదు
ఓకే అండి లేచిపోతారండి
అలానే నిద్రపోతా ఉండాలి అప్పుడు నీకు వాటర్ ప్రాబ్లం అనే ఉండదు
సరే అండి
అప్పుడేమంటంటే ఇకా నేను నిద్రపోతున్నాకు వాటర్ అవసలే అనిపించింది
రోజు అదే నిద్ర అంటే బాడీ
మ ఒకం నాలుగు టాబ్లెట్లు వేసుకోండి పడుకోండి
సుభద రెండి
అ దానింత నా మీరు ప్రాబ్లమ్ సొల్యూషన్ కనుక్కోవాలి మరి
మిత్తని చెప్పండి
అంటే మీకు వెళ్ళి వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా
చదండి ఇప్పుడు యుద్ధం అవుతున్నదండి వాటర్ రావట్లేదండి వాటర్ రాబట్టేది అంకదు యుద్ధం అవుతుంది అండి
యుద్ధంమయితే వాట రావట్లేదు దానికి
మా సైడ్ వేరె దేశం నుంచి వస్తాయండి బటర్
ఆహా
ఉ
అంట అప్పుడు అప్పుడు మీరు బోర్ వేసుకోరాల బోర్వల్స్
బోర ఎదద ఫేష లేదారండి అంది
బోర్ వేసే ప్లేస్ లేదా
హ్మ్
అంటే మీరంత చిన్న గ్రామంలో ఉంటున్నారా
అవునండి కాదండి అ మొత్తం ఇల్ చట్ దిశామండి
ఆ
హ్మ్ అంది పస
కొండా ప్రాంతాలల్లో అంటే మీ దగ్గ మీరా ఏమన్న ప్రాజెక్ట్స్ అట్ట లేవు అక్కడ వాటర్ స్టోరేజ్ స్టోరేజ్ చేయడానికి
మేము ఏవో మూగలు ఉన్నామండి ఊర్కో తాతండ మూల అరడి పాలే చేయ్యలా ఉన్నా అండి
అంటే ఇప్పుడు మీకు తాగనికి కూడా వాటర్
అవునండి మీరు యుద్ద్దం ఆపేసి వాటర్ పంపితే తాగుతాం అండి
నేను ఇప్పుడే కొంత సేపు ఉంటే మాట్లాడతాను
పాస మాట్లాడి చెప్పండి
ఉమ్ అంటే మీకు ఇప్పుడు తాగని కూడా లేవంట
లేవండి అందుతో పల్తతానండి
మీకు సంబంధించిన కాన్స్టి విషయా అలో ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు
అంతే మేము సిటీలో సిటీలో రాధన్ని ఉండేది మనం సిటీ అఔట్ సైడ్స్ బాట్స్ అండి
మీరు ఓటింగ్ వెయడానికి అడగడానికి వస్తారు కదా
ఫోర్ ఇయర్స్ తర్వాత వతారండి మళ్ళీ
అప్పుడు వచ్చినప్పుడు అడగరాదు మీరు మేము ఓట్లేయ మాకు ఓటర్ తెప్పిస్తే ఓట్లేస్తం అప్పుడు అంటే మీరు ఒక రోజు కూడాడి అందరు అ తందగ్గరండి వెళ్లి అడగండి
అప్పుడు ఉండాలంటే ప్పు అండి
అంటే ఇప్పుడు చుక్క కూడా లేవంటారు మీరు
లేవండి
అయితే ఇప్పుడు అందుకు మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అయింది
స్నానం పొద్దున్నే చేసానండి
అంటే పొద్దున స్నానం చేయడానికి వాటర్ ఉన్నయ్ నీళ్ళు తాగడానికి లేవా
అయిపోయిండి
అప్పుడు మీరు స్నానం ఆపి తాగడం నీళ్ళ పెట్టుకోవాలి
వాసన వస్తుంది అండి బాడీ
చి వాసన వస్తూ స్ప్రే కొట్కోండి
పేరుట రాజ పేలో నీళ్ళలాదండి ఇక్కడ
ఏం కాదు ఏదో ఒకటి తిని పడుకోవాలి కదా
మీ సైడ్ వాటర్ పంపించండి
అడుందాం నను
మీ సైడ్ బోర్ వాటర్ ఫిల్టర్ వాటర్ తగుతర ఇంపర్టెడ్ వాటర్ తాగుతారా
మేము ఫస్ట్ బోర్వేల్ చేపిస్తాము
అవునండి
బోర్ వెల్ చెప్పిస్తే చెప్పేది ను బోరు బోర్వెల్స్ చేపిస్తాం అక్కడకి మంచి మంచి వాటర్ పడితే ఇంకా అయ్యే తాగిస్తాము లేకపోతే ఎక్స్పోర్ట్ ఇన్టెడ్ వాటర్ తెచ్చుకుంటాం
దా మంచి వాటర్ చెడ్డ వాటర్ అలా అర్థంమవుతుందండి
అది మనం తాగినప్పుడు మన టేస్ట్ అది సాల్టీగా ఉందా లేకపోతే బాగున్నాయా
సాల్ట్ ఏద ఉంది సాల్ట్ మీద చేస్తుందండి
ఇంకేంటండి విశేషాలు తిన్నారా
ఆ
తిన్నారండి
తిన్నాం తిన్నాం మీరు
లేదండి
తినండి పన్నెండు దా ఒకటయింది మీ రెమో ఇంకా అన్నం
కర్రీ కర్రీ చేయాలంటే నీళ్లవ్వండి అండి
కర్రీ జ అంటే రైస్ తీసుకో రైస్ కొ రికవార్టర్ని
బాయిల్ అవతని రైస్ నీల్ వేసి బాయిల్ చేసి
అంటే కొన్నిన్నో వాటర్ కావాలి కదా రైస్ బాయిల్ కావాలంటే
లేవండి అయ్యే
ఇప్పుడు ఇప్పుడు కదా మీరు రైస్ ఉంది రైస్ అయిపోయింది రైస్ ప్రిపేర్ చేసామని చెప్పింది
నేను చెప్పానుండి టమ్మాయి ఫోన్ చేసి చెప్పానండి
ఆ ఏమన్నారు?
పంపితం వేచే ఉద్ధమం అవుతుందంటారా అండి సామాన్సన్స్ లేదండి అయితే ధే
ఆ
ఉమ్ మేము తంపం నేర్పించిండ వెళ్లి ఉందండి
ఆ సరే మరి జాగ్రత్తగా ఎధో ఒకాటి నెల్ తాగి పా
సరే అండీ బై అండీ